హలో
హలో బాగున్నావా?
ఏం చెత్తనారు ఏ ముంది ఏం లేదు బయట కూర్చున్న ఎండ ఘోరంగా కొడతాంది
అవును అసలు ఎండ లు అయితే విపరీతంగా పెరిగిపోతనాయ్ ఈ నెలలనే ఇక వచ్చే నెల ఇంకా మూడు నేలు ఎట్లుంటాయో ఏమో అసలు
మార్చి నుంచే స్టార్ట్ అయినాయ్
ఉ ఇంత తొందర స్టార్ట్ అయినయి ఏంది ఈ సారి.
ఎప్పుడైన ఇంతే ఇంకా ముందు ముందు ఏప్రిల్, మేలలా గోరం
ఈ సారి అయితే మస్త్ తొందరా స్టా స్టార్ట్ అయినట్టు అనిపించినయి అస్ లు ఎండలు ఇప్పుడు ఒక వారం రోజుల నుండి గోరంగా ఎండ గొడతాంది.
ఇంకా మేలా, ఏప్రిల్లనయితే ఇంకా హై టెంపరేచర్ అయితది.
ఉమ్ అవును
ఉ ఇప్పుడే అస
మొన్నా ఒక పోయినావా ఒక కా రెండు వారాల కింద ఒక మూడు రోజులేమో వర్షం బడ్డదటా. మస్తు చల్లగా ఉన్నది వాతావరణం అటు హైదరాబాద్ కెళ్ళి ఇంకెక్కడెక్కడనో బడ్డదట వర్షం.
ఇప్పుడు ఎప్పుడు మారేది తెల్వదు వాతావరణం. ఉత్తితనే చేంజ్ అయితాంది. అప్పుడే మబ్బులొత్తానయి అప్ ఇప్పుడే ఎండకొడతాంది.
ఆ వాతావరణం గోరంగా చేంజ్ అయితాంది.
ఉమ్ మొన్న మూడు నాలుగు రోజులు కొన్ని చోట్లల్లా వర్షాలు పడ్డయి అన్నరు, మళ్ళీ ఎండలు పెరుగుతానయి. ఆ ఈ ఎండ కు పిల్లలకు వడ దెబ్బలు తాకుతయి. పెద్దోళ్ళకు
పెద్దోళ్ళకే తాకుతానయి ఇంకా చిన్నపిల్లలు అయితే అ సలు బయటికే ఎళ్లానీయొద్దు. పెద్దవాళ్ళు కూడా వాళ్ళు చేసుకునె పనులు వాళ్ళు రోజు చేసే పనులు కూడా పొద్దునే చేసుకొచ్చుకుంటాల్లు.
అవును కూలీకి పోయేటోళ్ళు అయినా ఎటన్నా పోయేటోళ్ళు అయినా ఈ ఎండకు తటు
పన్నెండు గంటల వరకు వత్తాల్లు ఇగా ఎండ ఎక్కువ కొట్టం ఎక్కువ కొట్టొద్దని వత్తాలు లేకపోతే వడ దెబ్బలు తాకుతానయి. కొంచం వాంతింగ్స్ అవుడు కళ్ళు తిరుగుడు అట్లా అయితానయి అని రోజువారి పనులకు పోతరు కదా కూలికి
హ్మ్ ఇ ఎండకు తట్టుకోవడం మా వల్ల కాదని తొందర పోయి నేను తొ అందరు ఎండగాక ముందే ఇళ్లు చేరుర్తాలు
ఆ అప్పుడేమో సాయంత్రం దాకా చేేసి చె ఇప్పుడేమో కొంచెం మధ్యాహ్నం వరకే వత్తాలు
వానకాలము పడే టైం లో పడతలేవు వానలు
వానలు పడే టైం పడక అసలు ఎంత ఇబ్బంది పడ్డారు పోయిన సారి రైతులు అయితే అసలు మంచిగా పంట చేతికి వచ్చే టైం కు వర్షాలు పడి పంట ఆగం అన్ని పంటలు ఆగమైన వడ్లు అయితే అసలు నీ నీళ్లలా కెళ్ళి ఇట్ల ఎత్తుకున్నటు ఎత్తుకున్నారు అట్లా ఆగని చేసిం వర్షాలు మంచిగా పడే టైంకో పడత లేవు మంచిగా ఆ పంట చేతికి వచ్చి టై లో పంట పంట మీద మంచిగా వరి ఇట్లా రేపు ఎల్లుండి వరి కొత్తాం అనేటప్పుడు ప్పుడు వర్షాలు పడతానాయి కోసి ఎండ పోసినాంక వర్షాలు పడతానాయి వాటికి ఆ నీళ్ళు అవసరం అయినప్పుడేమో పడతలేవు అవసరం వాటి అవ అవసరం లేనప్పుడేమో వర్షాలు పడతానయి
తీర చేతికిొచ్చే ముందు వర్షాలు రాళ్ళ వర్షాలన్నీ వడగంల వర్షాలని గాలి దుమారల తోని గూడిన వర్ష చాలు పంటలన్నీ నేలకొరుగుడు అడ్డంబడుడు చేసిన పట్ చేసిన కష్టం అంతా వృదా సరైన టైం లో వానలు పడక ఎట్లనో బోర్లలా నీ తోని పండించి తీర కోసే ముందు ఈ వానలు వర్షాలు ఎటుగాని టైం లో పడి ఆగం చేసి
ఆ ఎటు కాని టైం లో పడ్ అడ అమ్మో అసలు ఎంత బాధ రైతులకు అది మంచిగా అవి పండి చేది ఇంట్లో పడ్డప్పుడు ఎంత సంతోషపు ఉంటది ఆ సంతోషం లేకుంటే ఈ వర్షాలు మొత్తం ఆగం చేసి ఏ అసలు అబో వేసినా బోర్లు పడక పోవుడు సరి అయిన టైం లో ఈ వర్షాలు పడకపోవడు అట్లా కొంత ఏదో వాళ్ళ బోర వీళ్ళ బోరు అడిగి పెట్టి మంచిగా పంట పండింది అనుకుంటే ఆ పంట చేతికి వచ్చే టైం కు వర్షం పడి అట్లా ఆగమవుడు
చలి కూడా కొన్ని రోజులు కొన్ని ఒక రోజు ఎక్కువ పెట్టడం ఒక రోజు తక్కువ పెట్టడం పొద్దు పొద్దుగాలా మంచి మంచుతోనే కూడిన అసలు రోడ్డు మీద ఎవరు వస్తాలో అట్లా కూడా కొన్ని చోట్లల యాక్సిడెంట్ అయినయి
అవును వర ఈ మంచు బాగదు మంచుకు కానీ బయట నుంచి అటు నుంచి వచ్చి. వచ్చే వ్యక్తులు వాటి నుంచి వచ్చే. బాండ్లు గానావాడక యాక్సిడెంట్స్ లవ్వుడు వస్. అసలు ఎంత మంచు కుర్షిందో మొన్న అయితే. చలికాలం గా.
మంచుతోని కనబడక కూడా పొద్దుగాల డ్యూటీకి పోయే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఉమ్
అవును చలి కూడా కొన్ని ఊర్లలా ఇట్లా.
తక్కువ పెడుతుది కొన్ని ప్రాంతాలల్లో ఎక్కువ పెడుతుది అది మన చెరువులో ఉన్ నీరును బట్టీ ఆట. వాతావరణం తీరును బట్. కూడా మన ఊర్లలో ఎక్కువ చెట్లు ఉన్నా గాని చెట్ల గురించి కూడా ఆక్సిజన్ లెవెల్స్ ను బట్టి కూడా చలి అనేది. పెరుగుతది తగ్గుతది అంట.
ఉమ్ చెరువులో కూడా నీళ్ళు ఉంటాయి తక్కు. తక్కువ పెడతా తక్కువనో ఎక్కువనో పెడతాన అంటారు.
ఉమ్ చెరువుల ఎక్కువ నీళ్ళు ఉంటే ఎక్కువ పెట్టడం ఏకంగా.
అదే ఎవరో అంటుంటే విన్న నేను అట్లనేనంటాన. ఎక్కువ ఉంటే పెడతాద అది తక్కువ ఉంటే పెడుతదా తెలుసా నీకు.
తే అంత ఎక్కువ
ఎక్కువ ఉంటేనే పెడ్. చా చాలి ఉంటనే పెట్
ఉమ్ టనే ఉం. వెంటనే పెడితే ఎందుకంటే ఈగ వలన. ఉమ్
ఈ ఎండలు ఎట్లా అయిపోతాయో ఏమో అసలు.
కొన్ని రోజులు బాగా పెట్టింది. కొన్ని రోజులు తక్కువగా.
ఆహ్ కొన్ని రోజులు బాగానే పెట్. పట్టింది అసలు పొద్దున లేవాలంటే అసలు.
ఉమ్ అలా చలికి. వాతావరణం చేంజ్ అవి పిల్లలకు సర్దులు. జలుబు జ్వరాలు పెద్దవాళ్ళకి కూడా బాగా.
పోయిండ్ల అసలు.
జలుబులేసుడు గొంతు చేంజ్ అవుడు. డు మంట గొంతులో మంటలు వ చుడు
ఆ వాతవరణం చేంజ్ అయేసరికి మోన్ న్నా కూడా రీసెంట్ గా వాతావరణం చేంజ్ అయినప్పుడు కూడా అసలు పిల్లలకి మస్తు జలుబు అయింది
హ
స్కూల్ లో అందరి పిల్లలకు అట్ల ఆ వాతావరణం ఎప్పుడు ఎట్లా చేంజ్ అయి లేదు ఎప్పుడట్లా ఉండేది తెలు తెలీదసలు
ఉమ్
ఇప్పుడు ఈ ఎండలక అయితే బయటికి పోవాలంటే భయపడతారు లోక్కొక్కరు
ఆ వడ దెబ్బ తాక్తది
ఉమ్ వడ దెబ్బ తాక్తదని కానీ అసలు అప్పుడు నే ఎంత ఎండాకాలం అయినా కూడా బయటికి పానికి పోయేది గాని ఇప్పుడు అట్లా పోలేకపోతే
పోలేరు అవును ఏ సీజన్ అయినా తట్టుకోలేము మనం ఎండాకాలం మొత్త వామ్మో ఎండలు అంటాం చలికాలం మొత్త వామ్మో చలి పెడుతుంద అంటాం వానకాలం మొత్త అమ్మో డ పడతానే
హ్మ్
కానీ అప్పుడు ఉన్నంత వానలు అప్పుడు ఉన్నంత చలి లేదు
లేదు అ ఉమ్
ఇ
మా చుటా
హ్మ్
ఆ హ హలో
పిల్లలకి కూడా ఈ ఎం ఎండలు వలన ఒక ఆఫ్టర్నూన్ వరకే స్కూల్స్ ఉంటాయి
ఆ అవును ఇంకా ఇప్పుడు వచ్చేసి ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ చేస్తారట
ఎందుకంటే ఎండకుట్టుకోలేరు కదా మళ్ళీ చాలా తొందరగా ఆకలి అైతది ఎంత త వినిపోయినా ని
అసలు వాటర్ అయితే ఎంత తాగుతాలో
డిహైడ్రేషన్ కోసం ఎక్కువ వాటర్ దపియాలి
పిల్లలు వాటర్ ఇప్పుడే అసలు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు వాటర్ బాటిల్ అయిపోయి అ తాగితేనే మంచిది కానీ ఎండల వల్ల ఇంక ఎక్కువ త అవుతాలు
ఇ హాలిడేస్ ఇతారు సమ్మర్ హాలిడేస్
ఆ
ఇంకా త్రీ మంత్స్ ఉంటాయి ఈ ఎండలు ఏప్రిల్ మే జూన్ జూన్ లో కూడా కొంచెం కొడతాయి మామూలుగా
ఆ
హ
ఈ హాఫ్ డేస్ స్కూల్ స్టార్ట్ అయి స్టార్ట్ చెప్తారు కావచ్చు ఇక ఎండాలు పెరుగుతాన్నాయి కదా ఇక సిక్స్ నుంచి స్టార్ట్ అయితే ఇ హాఫ్ డేస్ అయిపోవ కనీ హాఫ్ డేస్ వస్తాయి
అవును న నెల వల్ల పోయే కొంతమంది వాళ్ళ పనులు కూడా క్యాన్సిల్ చేసుకొని ఇండలో ఉంటళ
ఆ వాళ్ళు చేసుకునే వ వ్యవసాయం పనులు కూడా ఎండకు భయపడి పొద్దునయినా లేకపోతే సాయంత్రం అయినా పోతాలి కాని ఎండ ఇంట్లోనే ఉండాలి
చాలా మందికి ఎండ దెబ్బ కూడా తగూడదు అ
హ్మ్ ఇంక ఇప్పుడు ట్వెల్ ట్వల్వ్ వరకు పంపిస్తారు కావచ్చు, హాఫ్ డేస్ అయితే పిల్లల్ని.
మ్మ్
ఆ ఎండెల ఎట్లత్తరో ఏమో ఇంటి దాకా
ఆగు ఉబ్బరింత అయి ఇప్పుడు ఉబ్బరి ఇంత పెరుగుతది, ఫ్రిడ్జ్లలో నీళ్ళు పెట్టుకొని తాగుతారు, ఎండకు దట్టుకో లేక కూల్ డ్రింక్స్.
కూల్ డ్రింక్స్ అసల్ కే తాగ తాపియొద్దు పిల్లలకి కుండలాల నీల్ వే
కుంటరు
తీసుకుంటా గాని అసలు తీ ఆ తీసుకుంటారు, కాకపోతే అట్లా వాటికంటే కుండల నీళ్ళు తాగితే మంచ్.
తాగింది నాయమ్మ గూనా
ఫ్రిడ్జ్ లో కూడా వాటర్ తాగొద్దు ఫ్రిడ్జ్ లో, పెట్టిన వాటర్ కంటే కుండలో రంజాన్ల నీళ్లు తాగితే. ఆరోగ్యానికి మంచిది పిల్లల కైత్ దాట్లోనే ఇయ్యాలే
అ
ఫ్రిడ్జ్ లో వాటర్ ఫ్రిడ్జ్ లో పెట్టినయి అయ్యి ఏమియద్దు
ఐస్ క్రీమ్స్ అని పిచక్ కాయలని ఇవి అంతా సమ్మర్స్ స్పెషల్ ఇగా
ఆ ముంజకాయ అయితే సమ్మర్ స్పెషలు
ఉ
ఇంగ మూన్నెళ్లు
హలో
పెద్దోళ్ళు గూడా పని తొందరగా ముగించుకొని వొత్తారు హలో హలో హలో